ఆ హాయండి
హాయ్ అండి ఎలా ఉన్నారు
బాగున్నమండి బాగున్నారా
చాలా బాగున్నానండి
ఉమ్
ఏం చేస్తున్నారండి
చెమ
అచ్చా ఓకే షాపింగ్ అండి
లేదండి ఇంట్లో ఆ మొక్కలు నాటాలని చెప్పేసి కొన్ని మొక్కల్స్ తీసుకొని వెళ్దామని చెప్పేసి బయటకు వచ్చాను నక్ సరి వర్కొచము ఆ పిల్లలకి కూడా స్కూల్స్ లలో మొక్కలు నాటాలి అని చెప్పేస్ అన్నారంట త్రీ ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చాయి
ఆహ ఓకే అండి ఆ
సో ఇంకా వాళ్ళకి టాపిక్ ఓచ్చేసి ఆ ప్రాజెక్ట్ వర్క్ చేయమని చెప్పారంట
ఆహ
ఆ సో సైన్స్ ఫేర్ లాంటివి కండక్ట్ చేశారండి స్కూల్లో
ఓకే
ఉమ్ సో ఇంకా సరలే నర్సరీకోచ్చేసి మొక్కలు అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ మొక్కలు అనమాట మ్మ్ పెద్ద మొక్కలు చిన్న మొక్కలు ఉంటాయి కదా
అవునండి అవునవును
మొక్కలు ఆ తర్వాతకి ఆ అలా కొన్ని కొన్ని మొక్కలు తీసుకుని ఎళ్ళెసి ఇంట్లోకి కూడా కావాలండి సో అవి కూడా తీసుకొని వెళ్దాం అని చెప్పేసి వచ్చామనమాట
అంటే ఓకే అది ఇంకోటి ఏందంటే ఇప్పుడు మామూలుగా మొక్కలు అంటే దాని వల్ల యూజింగ్ ఏందంటే అంటే మీరు పండ్ల పువ్వుల కోసమా లేకపోతే ఏమన్నా అని చెప్పి
ఆ అంటే ఇంట్లో గీదర్ అనేది ఉంటే చాలా మంచిది బెటర్ కదండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న జన ఇప్పుడున్న వాతావరణం కలుషితం అయిపోతుందని చెప్పేసి చాలా వరకు కూడా గవర్నమెంట్ కూడా ప్రభుత్వం కూ కూడా ఆ మొక్కలు నాటండి మొక్కలు నాటండి అని చెప్పేసి చెప్ చెప్తున్నారు ఆస్ సో హెల్త్ పరంగా కూడా ఆ కొంచెం ఇబ్బంది అవుతుంది వాతావరణం అంతా పొల్యూట్ అవుతుంది ఆ ప్రతి ఒక్కలు నాటాలి ఎంద్ మొక్కలు నాటే కాన్సెప్ట్ ఏందంటే పిల్లోల్లకి ఆ చెప్పడం వల్ల పిల్లలు నాటడం వల్ల ఆ ఆక్సిజన్ అనేది మొక్కల నుంచి ఆక్సిజన్ వస్తుంది మనకి మనం బయటికి రిలీజ్ చేసే కార్బన్ డై ఆక్సైడ్ అనేది మొక్కలకి వెళ్ళిపోతు
ఆహా ఓకే అండి
ఆ సో అలా అని చెప్పేసి ప్రతి ఒ స్కూల్లో గాని బయట ఎక్కడైనా సరే గవర్నమెంట్ గాని నర్సరీస్ ను ఏర్పాటు చేయడము ప్రతి ఒక్కచోట ము మున్సిపాలిట ఆఫీసెస్ గాని ప్రతి ఒక్క చోట ఆ మొ మొక్కలు పంచి పెట్టడము ఆ ఇంటింటికి తిరిగి మొక్కల్ని నాటమని చెప్పడము ఇంటింటికి మొక్కలు పంచి పెట్టడము జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా జరుతుంది అండి ఇది మ్మ్ ఇంకా చిన్న మొక్క మొక్కలు పెద్ద మొక్కలు అని తేడా లేకుండా పూల మొక్కలు గాని ఏవైనా సరే అప్పుడు చిన్నయి పెద్దయి అనే చూసుకోవడం కాదు మే మెయిన్లీ ఏ మొక్క అయినా సరే ఏదైనా ఒకటి నాటాలి
ఆహా ఓకే ఓకే ఓకే అంటే ఖచ్చితంగా పతి మనిషి పతి ఇంటి ఇంట్లో కచ్చితంగా మొక్కలు ఉండాలంట చాలా మంది ఏందంట అండి కొన్ని విలేజ్ లల్లా చాలా హరితహారం లెక్క అప్పుడు అప్పట్లో మన తెలంగాణ వాళ్ళు చేశారు కదా ఆ అట్లా అని అట్లా కొన్ని చోట్లల్ల గ్రామ పంచాయతీలల్లో ఆ ఫ్రీగా పంచుతున్నరండి చాలమాటకు పంచినారు అప్పుడు అది చాలా మంది పంచినారు అయితే ఇంకొటి ఇందంటే ఇప్పుడు నర్సరీలల్లో కూడా ఫ్రీగా కొంతమంది స్ ఇస్తారండి చెట్లు అది మరి గవర్నమెంట్ కొన్ని ఫ్రీగా పంచి పించడం ఇంకోటి ఏందంటే ఇ గ్రామ పంచాయతీ కాడ కూడా ఆ వచ్చి మొక్కలు తీసుకోవాల అని చెప్పి చెప్పడం కూడా అట్లా కూడా చాలా జరిగినాయి ఆ కొన్ని కొన్ని స్టైల్ కు పెట్టుకుంటారు కొన్ని ఇష్టంతోని వాడతారు పిల్లలకు కూడా మనము నేర్పిస్తుర్రు కదా స్కూల్ల్ లలా చాలా బాగుందండి అది
అవునండి చాలా చోట్ల కూడా ఇప్పుడు ఈ మొక్కలు నాట మన పాతకాలంలో చూడండి ఆ ఎండాకాలం వచ్చిందంటే బయట ట మంచాలేసి పడుకోవడం ఆ మొక్కల మధ్యలో పడుకోవడం అన్మాటా. చాలా వరకు ఆ ప్చ్ ఇప్పుడూ ఇంట్లోకి వెళ్ళాలంటే రైట్ సైడ్ లో మొక్కలు లెఫ్ట్ సైడ్ లో మొక్కలు. లోపలికి వెళ్ళే దారి ఆ దారిలో కొంచెం బయట మంచాల్ ఏస్ పడుకోవడము ఆ పూలా ఎర్లీ మార్నింగ్ టైమ్ లో ఫోర్ టూ ఫై ఫై టూ సిక్స్ మధ్య లో ఆ టైం లో ఆ పూల అనేవి విచ్చుకుంటాయి ఆ పూల నుంచి వచ్చిన వాసనకి ఇంకా మంచి. నిద్ర పట్టడమూ ఆ మొక్కల మధ్యలో పడుకుంటే ఆ కార్బన్ డై ఆక్సైడ్ అనేది మన కార్బన్ డై ఆక్సైడ్ మొత్తం బయటికి ఎళ్ళిపోయి వాటి ఆక్సిజన్ అనేది మనకి రావడం. వల్ల వాళ్ళు చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు అసలా
ఆ ఓ అప్పటి వాళ్ళ అయితే అసలు అవిట్తోని ఏమొ ఉపయోగం ఉంది ఏందని చెప్పి మొత్తం వాళ్ళకు అన్నీ తెలుసండి అసలు. మనక్ తెలీదు గానీ మీరు ఇంకోటి గమనించారో లేదో అండీ ఆ ఇప్పుడు యాపా యాప చెట్టు తోనీ యాపై ఇత్తులతోనీ పొడి చేసుకోవడమూ ప్లస్ యాపై ఆక్ కులతోనీ గూడా పొడి చేసుకొనీ ఆన్లైన్ లో అమ్ముతున్నరండి నేను చూశాను.
అవునవును ఇప్పుడు వేప చెట్టు బెరడు ఉంటుంది గదా ఇప్పుడు చ చెట్టు చాలా పెద్దగా ఉంటుంది.
ఆఒ ఒచ్చు
ఆకులు ఆ అవి ఆకులు చిగురు ఉంటది కదా చిగురు అంటే ఊ సమ్మర్ స్టార్ట్ అయ్యే టైయమ్కీ చిగురు అనేది వస్తుంది. మోస్ట్లీ అన్నీ ఆకులన్నీ రాలి పడిపోతాయి తర్వాతకొచ్చేశి శీ చిగురు అనేది స్టార్ట్ అవుతుంది ఆ చిగురు అనేది వేడి నీళ్ళలో వేసుకొని మనం స్నానం చేస్తే. ఒంటి మీద ఉన్న సర్వ రోగాలు పోతయి తెలుసా అండి.
ఆహా ఓకే ఓకే అండి ఇదీ ఇంకోటి ఏందంటే ఇద్ జిందా తిలిసిమార్ ఆకంటారు గదా ఐలాక్ అనీ అది విన్నాగానీ ఇది నాకు తెల్వదండి అసల్
ఊ ఇది గూడా అంతే ఇంకొకటైత్ వచ్చేశీ దానికీ ఇట్లా బెరడు లాగా ఉంటుంది ఆ కొంచెం సమ్ పీసెస్ పీసెస్ ఇట్లా చాలా హైట్ లో ఉంటుంది గదా ఆ స్టెమ్ముకి ఆ కాండానిక్ అనేది బెరడు లాగా ఇట్లా పొచ్చులు పొచ్చులుగాను ఉంటుంది.
అవునండి అవును
ఇస్తారంటే అది తీసేసి మిక్సీ ఏసేసి మెత్తగా పౌడర్ లాగా చేసేసి. దాంట్లో సమ్ రోజ్ వాటరు పాలు ఏవైనా మిక్స్ చేసుకొనీ ఫేస్ కి అప్లై చేసుకోవడము అలా చేయడం వల్ల గూడా ఫేస్ మీద టాను మచ్చలు అవన్నీ పోతాయి అని చెప్పేసి. ప్రతీ ఒక్క చెట్టు నుంచి గూడా ప్రతి ఒక్క ఔషధం అనేది వస్తుందండి మనకి.
ఆహా ఓకే అండి ఆ
టు ఉపయోగం ఉంది ఈ చెట్టు ఉపయోగం లేదు ఇప్పుడు అంతా దూరం ఎందుకు అంత పెద్దగ్ ఉన్నద్ ఆప్ ప చెట్టునే తీసుకుంటే వేప పుల్ల లేసి పాత కాలంలో రుద్ద్ వాళ్ళు మనా టీత్ ఆ బ్రష్ అనేది మోస్ట్లీ అద్ దే యూస్ చేసి
ఆ అవునా అండి అప్పట్లో మొత్తం. బ్రష్ అనేది లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదంటే ఈ యాప్ ప చెట్టు ఇప్పటికీ పల్లటూర్ల లల్లా చాలా మంది బ్రష్ యూజ్ జేయరండి. వ్యాపదీ పెట్టే తోముకుంటరు బాగుంటదండి ఫస్ట్ అద్ చేదు గున్నా గాని తర్వాతా మంచిగ ఉంటది క్రీములు గూడా చనిపోతయి. అని చెప్పి చాలా మట్టుకు నేను కూడా ఎక్కువ యూజ్ చేస్తానండి
ఆ స్మెల్ అనేది రాదంటారు క్రిములు పోతాయని చెప్తారు ఈ చిగుళ్ళు కూడా స్ట్రాంగ్ అవుతాయని చెప్పేసి అంటుంటారు
అవునండి ఇప్పుడు మనం టూత్ పేస్ట్ లో కూడా ఇప్పుడు చాలా మందికి యాప పూ యా యాపాది ఉంది అని చెప్పి అని అంటారు కాగానీ రియాలిటీ ఏందంటే అది రియల్ గా మనం ఇప్పుడు యూజ్ చేసేది యాపది చెట్టుదే యూజ్ చేస్తాం కదండి దాంట్లో వాడతారు లేదో కానీ
హ ప్రతి ఇప్పుడు చెట్టు ఉంది అని అంటే గనుక చాలా ఎగ్జాంపుల్ యాప్ చెట్నే తీసుకోవచ్చు మనం దాంట్లో వేర్లు ఉన్నాయి వేర్లు వచ్చేసి అవుత ఆ మన మెడికల్ దాంట్లో యూజ్ చేస్తారు చెట్టు కాండము ఉంది స్టెమ్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పినట్లు అలా ఆ డ్రై చేసేసి పౌడర్ చేసేసి పెట్టేసుకుంటారు లీవ్స్ ఉన్నాయి ఆకులు వచ్చేసి వాటర్ లో యాడ్ చేసుకుంటారు స్నానం కి గానీ అది పేస్ట్ చేసి కూడా ఒంటికి పెట్టుకోవడం సమ్మర్ లో చూడండి అది నిమ్ పసుపు వేపకు కలిపి నూరేసి కూడా పెట్టేస్తుంటారు బాడీకి
ఆ అవునండి నిజమే అది చూశాను చాలా మంది అయితే అట్లా చేస్తుంటారు ఆ ఎందుకంటే దాన్ని వల్ల ఏమనా ఇన్ఫెక్షన్ ఉన్నా సరే బాగా పోతది అని అంటారు
ఆ చిన్న పిల్లలకి ఇట్లా ఒంటి మీద దద్దుర్లు రావడం చికెన్ ఫాక్స్ అయినప్పుడు కంపల్సరీ పెడతారు చూడండి
అవున అండి కరెక్టే అది ఈ చిన్న చిన్న పిల్లలకు ఫస్ట్ యూజ్ చేస్తారు యప్ చే కానీ ఈ చెట్ల అనేది ఇప్పుడు చాలా మటుకు అప్పట్లో ఇంటి పతి ఇంటికాడ ఖచ్చితంగా యాప చెట్టు ఉంటుండే అండి ఖచ్చితంగా ఉంటది యాప చెట్టు ఒకటి కలమాక చెట్టు ఒకటి రెండు ఎందుకంటే ఇది కూరలకు బనికి వస్తుంది అది చల్లగా పండుకొనికి మీరు అన్నట్టు మధ్యాహ్నం ఎండ కొట్టింది అంటే దానికి కింద మంచ మేసినమా అరాంస పండినమా అన్నట్టు ఉంటదండి చాలా బాగుంటది యాప చెట్టుది కూడా
అవునండి ప్రతి అందుకనే ఇప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా ఇప్పుడు మన స్టేట్ అనే కాకుండా ప్రతి ఒక్క స్టేట్ లో కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆ ఆ ఎఫర్ట్ పెట్టుతున్న అనమాట కంపల్సరీ మొ క్కలు పెంచాలి మొక్కలు పెంచాలి ఇటు ఔషధ పరంగా గాని హెల్త్ పరంగా గానీ వెదర్ పరంగా గాని ప్రతి ఒక్క దానికి చాల యూస్ ఉంటంది కదా అని చెప్పేసి పర్టిక్యులర్గా పెట్టేస్తున్నారు ప్రతి ఒక్క చోట
ఆ అవును కరెక్ట్ అండి పిల్లల స్కూల్లో నేర్పించినయే గ్రేట్ అండి ఎందుకంటే వాళ్ళకి ఈ చిన్న ఏజ్ నుంచే నేర్పించిన ప్రతి ఒక్కటి వాళ్ళకి రేపు పొద్దుగాలు చేయాల్సి వ చేపించుకోవాలి అవును ఇది మాకు చెప్పిరు అన్నట్టు ఉంటది
ఇప్పుడు ఆ సిటీలలో కూడా ఎవ్వరికి చెప్ప చెప్పిన వాళ్ళ అంతే చెప్తారులే ఆ మున్సిపాలిటీ వాళ్ళంతే అంతే ఇస్తారులే అని చెప్పేసి నెగ్లెట్ చేస్తారు అదేదో స్కూల్స్ లలో స్టార్ట్ చేశారనుకో పిల్లల నుంచి పేరెంట్స్ కి ప్రెజర్ పడుతుంటది
ఆ అవును ఇప్పుడు మనం ప్రేరెంట్స్ అవునండి ఇప్పుడు మన యాక్చువల్గా ఏంటంటే పెద్దవాళ్ళు మనం ఏంటంటే పిల్లలకి చెప్పినాం అనుకో వాళ్ళు వినరు అదే స్కూల్ లో చెప్పిరనుకో కొ వాళ్ళు వింటారు పాటిస్తారు కూడా మంచి
పాటిస్తారు
వాళ్ళ కాదు ఆ అది అది కరెక్ట్ అండి ఇప్పుడు మనల్ని కూడా చేంజ్ చేస్తారు మమీ మీ డాడీ ఇది ఖచ్చితంగా పెట్టాలంటే నడువు వెళ్దాం అళ్ళు ఏందంటే పిల్లలు త అసలు ఒక్కసారి వాళ్ళు అనుకుంటే చేస్తార రండి కన్ఫమ్ మనతోనే చెప్పచ్చేస్తారు వాళ్ళు
సరు మన మీద ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పేసి కూడా సు స్కూలల్లో ఇస్తున్నారు కదా ఆ ప్రాజెక్ట్ వర్క్ చెయకపోతే మా మేడం కొడతారు అని చెప్పేసి ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వడం వల్లనే కదా ఇంత దూరం వచ్చి మొ క్కల కోసం ప్రత్యేకంగా రావాల్సి వచ్ చిన్ని ఆ ప్రాజెక్ట్ వర్క్ చెయ్యకపోతే తరు అని చెప్పేసి అలా మన మీద ప్రెజర్ పడతుంది అనమాట సో మనం కూడా కొంచెం చేంజ్ అవుతాం కదా
అవునండి ఈ ట్వంటీ ఫోర్ అవార్డ్స్ వి ఇస్ అంటే మనం బయట చూసుడు చేసుడు కన్నా మనం కూడా ఒక మన సాయం పడ్డాని ఒక నాలుగు చెట్లు నాటినం అనుకో అది పెరిగినన్ని రోలు పెరుగుతే దాని వల్ల మనం ఉపయోగపడు పడాల్సిన పడుతది లేకపోతే ఉంటది కాగాని ఒక చెట్టు వల్ల ఆక్సిజన్ అనేది మనకు దొరుతది కదా ఈ పొల్యూషన్ కూడా చెట్ ట్ల వల్లనే మంచిగా కవర్ అవుతుంది కండి ఆపెస్తుంది కదా
అవునండి సరే అండి ఉంటాను
సరే అండి మరి
అ ఓకే బాయ్